హలో హలో
హలో
హలో హాయ్ అండి
ఆ హలో హాయ్ బాగున్నారా?
ఆ బాగున్నం, మీరు బాగున్నారా అండి?
ఆ నే కూడా బాగు అండి
అవునా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
చేస్తున
హలో ఒకే హా క్లియర్గా ఉంది హా
ఓకే ఏం చేస్తున్నారు. నేను ఏం లేేండి ఖాళీగా నే ఈవినింగ్ వంట ప్రిపేర్ చేస్తున్నాను.
అవునా ఓకే ఏం వందుతున్నార్ మరి రోజు స్పెషల్. అవునా ఓకే ఓకే స్పెషల్ ఇంకా మీ వాయిస్నా వినుపడుతులేదు. అండి ఆ నాది ఫేవరెట్ చికెన్ బిర్యానీ కానీ ఇక ఇప్పుడు తింటలేను మీ వాయిస్ విన పడతలేదు.
ఇప్పుడు క్లియర్గా ఉందా.
ఆ ఉంది
ఎలా చేయాలో తెలుసా మీకు చికెన్ బిర్యానీ.
కొంచెం కొంచెం కొంచెం తెలుసు
చెప్పండి ఏమేమి తెలుసు మీకు కొంచెం కొంచెం
ముందయితే ప్యాజ్ ఉల్లిపాయ కట్ చేసుకుంటారు ఆయిల్ లో. దానికి ఆ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఇంకా హరా మసాలా అవి ఇవి వేసి. మిక్స్ చెయ్యాలి చికెన్ మంచిగా కడుక్కకొని
తెప్పిస్తారా లేకుంటే విత్ స్కిన్ చికెన్.
స్కిన్ స్కిన్ తో బాగుంటది స్కిన్
స్కింతంట బాగుంటుందా
ఆ మా ఇంట్లో మరి ఆడి స్కిన్ తింటాడు హ అదే మళ్ళా కొంచెమే తెలిసి నాకు కూడా అంత ఐడియా లేదు నేను చేయలేదు ఇప్పుడు వరక అయితే చూసిన జస్ట్ మమ్మీ వండే తప్పుడు చూసిన.
చేసుకుంట నార్మల్ నార్మల్ రెస్ ఇట్ల.
లేదు లేదు నార్మల్గాని
బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది కదా
నచ్చదు బాసుమతి
అయ్యోంకు ఇష్టము ఉండదా.
లేదు మా ఇంట్లో కూడా తిన్నారు బాస్మతి నార్మల్ రైసే.
ఇంకేంటంటే మనం బిర్యానీ చేసినప్పుడు పాత బియ్యం ఎయించుకోవాలి ఎందుకంటే కొత్త బియ్యం ఉండదు మనకి.
అవును మొత్తం మ ఎట్లనవు ఆ
మెత్తగైపోద్దిగ
మెత్తగైపోతది అవును
పాత బియ్యం పెట్టుకున్నాం అనుకోండి బియ్యం పెేటుకున్నా కానీ పండ బాస్మతి
మ్
సరి
అవును
స్వీట్ మల ఏ స్వీట్ అంటె ఇష్ట మరి
నాకా మ్ మలై చబ్బా బాగ ఇష్టం మ్ మీకు ఔనా ఇ ఆ ఆ అవును ఇంట్లో ప్రిపేర్ చేసినవి అన్నీ బాగా మంచిగా ఉంటయ్ ఫ్రెష్గా ఏమైనా ఇంట్లా అది కళాకాండ్ చేస్తారు కదా పాలుతో పలిగిపోయిన పాలుతో అది కూడా బాగుంటుంది ఇంట్లో ఏస్తే
బెస్ట్
అవునా మీ వాయిస్ ఇనబడట్లేదు బాగా
నవవు ఇప్పుడు క్లియర్గ ఉందా
లేద హా ఇప్పుడు వస్త్ సలే
జమన్ ఎలా చేయాలో చెప్పాలా నేను
పండి
గులాబ్ జామున్ ప్యాకిట్ తీసుకోవాలి ఎంటిఆర్ గులాబ్ జామున్
ఆ ఓకే కె
దాన్నీ చక్కగా వాడ్ నేజూ పాలు పాలేస్తే ఇంక టెస్ట్ గా ఉంటది అంటరు లేకున్నా గనీ వాటర్ తోట్ అయిన ని మనము చెప్ పాతిపిండిలాగా చక్కగా మెత్తగా చేసుకోవాలి మొత్
హ ఓకె
చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నాని ఉంచేయాలి ఉంచెస్ ఉంచేసిన్ తర్వాత మనకూ మళ్ళీ ఏం చేయాలంటే ఒకా ఒక్ ప్యాన్ తీసుకొని దాంట్లొ మనమూ ఎంత క్వాంటి టీ లో తీసుకుంటున్నాం చెక్ చెక్కర ఒక టూ స్పూ టూ టూ కప్స్ శుకర్ షుగ గర్ తీసుకుంటే వన్ కప్పు వాటర్ అలా తీసుకు కొని వేడి చేసుకోవాలి అన్ అంటే మనకు పానకం రావాలి కదా షుగర్కి అలా పానకం రావాలి కాబట్టి తీసుకోవాలి తీసుకొని బాగా వేడి చేసుకోవాలి ఎలా చేయాలి అంటే వేడి మనం కొంచెం షు స్పూన్ తోని తీసుకొని దాన్ని ఇలా టచ్ చేస్తే ఇలా రావాలి మనకు చిప్ చిప్ ఇలా అంటాలి
ఆ పాకం లాగా అవుతుందా
పాకంలాగా రావాలి అలా తీసుకోవాలి అది వేడిచే స్తూ ఉంటే మనము ఇవి మనము మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా ముద్దల దీన్ని ఏం చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఉంచుకోవాలి మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఘీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటారు ఒకవేళ మనకు ఘీ అవైలబుల్లో లేకున్నా కానీ ఆయిల్ అయినా తీసుకోవచ్చు తీసు కని చక్కగా వాటి మంచి ఫ్రై అయింది మరి మరీ వేడిగా అవ్వదు ఆయిల్ కొంచెం నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇ వీటిని చిన్న చిన్న లుండల్లా చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి
అవునా
ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా తీసుకొని కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత మనం పాకం పెట్టుకున్నాం అప్పటి వరకు మనకు పాకం అవుతా ఉంటది కొంచెం అంట్లో ఒక ఇల్ అదంట తుంట కదా ఇలాయిచీ దాన్ని ఒక రెండు ఇలాయిచీలు తీసుకొని కొంచెం చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్కి మంచిగ ఉంటది మనకి
అవును
వేసుకున్న తర్వాత ఈ ఉండల్లా చేసి దాంట్లో కొంచెం చల్లారాలి పానకం మరి వేడి వేడి పానకంలో కూడా ఎయోద్దు
అవును
కొంచెం చల్లారన తర్వాత ఈ ఉండలు తీసుకొని దాంట్లో వేసేయాలి వేసుకొని కట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్ల తర్వాత తినడం ఇంకా చాలా బాగుం
అవునా ఓకే ఓకే
మీరు
ఆ చేస్తాం
మీ మమ్మీని ప్రిపేర్ చేస్తారేమో
ఆ మమ్మీ చేస్తుంది
ఓకే
ఇంకా పనీరు ఇష్టమా మీకు
ఆ పన్నీర్ సబ్జీ ఇష్టం చాలా ఇష్టం పన్నీర్ కర్రి మా మమ్మీ బాగా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది అది నాకు కొంతగా చేయడం రాదు కానీ మా మమ్మీ బాగా చేస్తారు అవును పన్నీర్ రైస్ అయినా పన్నీర్ చపాతీ అయినా
ఆ బాగు తెలిదు
ఉంటయి అవి
హ్మ్
చాలా ఎక్కువ చికన్ కంటే రేట్ ఎక్కువ పన్నీర్ కీ
కూడా పాలల్లో పాల పాలు తీసుకొచ్చి చేసుకోవచ్చు మంచిగా హ్మ్ మా ఇంట్లో మా మమ్మీ ఒకసారి మేము చేసాము రెసిపీ టీ
అవునా సక్సెస్ అయ్యిందా మరి బాగానే ఉండేనా
వుడే మసాలాలు అవి బాగుండే సూపర్
అవునా
హ్మ్ చికెన్ మేమ్ ఎట్లా చేస్తాం సేమ్ అట్లానే చెయ మేడం
అవునా చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలా చేస్తారా
తి కొంచెం అది ఇప్పుడు మీరు చెప్పారు మీరు గులాబ్ జామున్ది సేమ్ అలాగే అంటే బాగుంటది ఆయిలలో మంచిగా కార పెట్టి అది రెడ్ లికా ఇట్లా కొంచెం అవుతుది సేమ్ గులాబ్జామున్ ఎట్లా ఫ్రై చేస్త ఇస్తమేము అట్లనే చేసు కొని అది పక్కకి తీసుకోబెట్టి మళ్ళా ఉల్లి పాయ ఉల్లి ఉల్లిగడ్డలు అవి కట్ చేసుకొని మంచిగా చికెన్ లో ఇట్లా బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేస్తాము అట్లనే చేసుకొని వండాలి బాగుంటుది
అవునా ఆహా ఓకే ఈ రోజు ఈవనింగ్ మరేం ప్రిపేర్ చేసిన రోల్ డిన్నర్ ఓకే
ఇంకా ఏం వండలేదు
ఓకే అప్పుడు వేడి వేడికి కొంచెం సేపు
హా వేడి వేడిగా మన ఆడిగి ఊరికిళ్ళ ఈ రోజు వస్తా అని చెప్పారు వస్తలేరు క్యాన్ లేంది
వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురమ్మని చెప్పిన లేదా మరి మా డాడీకి
తప్పుడు హలీని తీసుకెళ్లండి ఓకే మరి
ఓకే ఓకే